హాయ్ అండి బాగున్నారా
బాగున్నా మీరు బాగున్నారా
బాగున్నా ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఇట్నే అలా కూర్చున్నాము పనయికి మీరు
ఖళీ అండి టీవీ చూస్తూ కూర్చున్నాను
అవునా తన్నారా డిన్నర్
తిన్నారండి మీరు తిన్నారా
ఆ తిన్నాం ఏను హలో
ఏం లేదండి రోజు నార్మల్గా టమాటో రైస్ చేసాము
అవునా మీరే చేసారా
అవునండి నేనే చేశాను
అంటే ఎట్లా చేస్తారు ఒకసారి రెసిపీ చెప్తారా
ఫస్ట్ టమాటోస్ కట్ చేసి ప్యూరీ చేసుకోవాలి మిక్సీలో వేసుకొని తర్వాత ఆనియన్
పచ్చి వేనా బయిల్డా
ఆ పచ్చి టమాటోస్ అండి
అవునా ఓకే
ఆనియన్ పచ్చిమిర్చి కొత్మీర్ పుదీనా ఇవి కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక కడాయి తీసుకొని అందు లో ఆయిల్ పో ఒక త్రీ ఫోర్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పోసి దాంట్లో దాల్చిన చెక్క లవ ఇంకా ఆల్ స్పైసెస్ ఉంటాయి చూడండి సాజీరా
ఉ ఉ
అవన్ని ఆ చేసుకొని అట్లా కొద్దిగా ఫ్రై అయినాక ఆనియన్ పచ్చిమిర్చి యాడ్ చేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి.
అవునా ఓకే
పున్ను అల్లం యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి
పసుపు అల్లం ఆహా
అవి ఫ్రై అయినాక కొద్దిగా ఉప్పు యాడ్ చేసి టమాటో ప్యూరీ వేయాలి
ఆ హ టమాటో ప్యూర్ అందులో వేయాల్నా
అవును ఆ ప్యూరీ మొత్తం కలుపుకుంటా అందులో ఉన్న టమాటో లో ఉన్న ఆయిల్ మొత్తం బయటకు వచ్చేదాకా కుక్ చేయాలి మంచిగా దగ్గరి కి అయిద్ది టొమాటోస్ నుంచి ఆయిల్ పైకి తేలినాక దాంట్లో కొద్దిగా కారం ధనియాల పొడి సాల్ట్ మసాలాస్ ఏమన్నా ఉంటే దాన్ని గరం మసాలా యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ అట్లా దీని తర్వాత అందులో పూది పుదీనా వున్ను తురిమీ ఉంటే అది చ్చుకోండి
కస్తూరి మేతి కంపల్సరియా
ఆ టమాటో వున్ను కస్తూరి మేతి ఫ్లేవర్ బాగుంటది టేస్ట్ బాగా చూస్తే రెండు కాంబినేషన్
అవునా ఓకే ఓకే
కలుపుకున్నాక మనం ముందే మనం ముందే బాయిల్ చేసుకున్న రైస్ వండుకున్న రైస్ ఉంటుంది కదా
ఉ అవును
అందులో యాడ్ చేసి ఫ్రై కలుపుకోవాలి మంచిగా పై నుంచి కొత్తిమీర వేసేసి దింపేసుకుంటే అయిపోద్ది టమాటో రైస్
ఓ బాగుంది రెసిపీ ఒకసారి ట్రై చేస్తా
ట్రై చేయండి
అంటే ఆ టమాటోస్ నార్మల్ గా కొంతమంది బాయిల్ చేస్తారు కదా బాయిల్ చేసి దాన్ని ఇట్లా చేస్తారు అట్లా నేను చూసాను
తా నార్మల్ గా మంచిగా ఉండదండి పచ్చడి ఫ్లేవర్ వస్తుంది టమాటో పచ్చడి ఫ్లేవర్ నార్మల్ గా మనం టమాటోస్ పచ్చి టమాటోస్ ప్యూరీ చేసి వేసుకోవచ్చు లేదంటే చిన్న చిన్నగా టమాటోస్ చాప్ చేసుకో కొన్ని కూడా చేసుకోవచ్చు
ఆ అవునా
అది టమాటోస్ కట్ చేసుకుంటే తను పైన ఫీల్ ఉంటది కదా అట్లా కొంతమంది తినరు నచ్చక ప్యూరీ చేసుకుంటే మొత్తం కలిసిపోద్ది
అవునా ఒక ఒకసారి ట్రై చేస్తాం బావుంది
మీ ఇంట్రెస్ట్ ఉందా కుకింగ్ అంటే బాగా
ఆ బానే ఉంటు ఉంది అండి
ఏమైనా రెసిపీస్ ట్రై చేసారా
తీంట రాజ యాక్చువల్ గా తంటాను క్యాజువల్గా అయితే నేను వెజ్ ఇవి ఎలీసి వెజిటేబుల్స్ అవే ఎక్కువగా తింటాను స్పెషల్ గారు అడి గడ అంటే ఆ నాన్ వెజ్ ఫిష్ ఫిష్ మటన్ చికెన్ అంత కద నవవు తక్కువ చాలా చికెన్ చాలా తక్కువ తింటాము మేము ఫిష్ ఫన్స్ కూడా ఉంటాం అప్పుడప్పుడు మీరు
లేదండి నేను ఎక్కువసి ఫుడ్ తిన్ననుగా
అవునా ఉహుమ్ సమ్మర్ స్టార్ట్ అయింది కదా ఇంకా మ్యాంగోస్ మీ ఇంట్లో మ్యాంగోస్ చెటు ఉందా
లేదండి మా ఇంట్లో బయట నుంచి కొనుక్కవాలి లేదంటే మా అమ్మమ్మ వాళ్ళు ఊరి నుంచి పంపిస్తారు మాకు
అవునా అ అధే సీజన్ స్టార్ట్ అయింది కదా మ్యాంగోస్ స్టార్ట్ అయిపోతాయి
అవును మ్యాక్సిమ విష చాలా ఎక్కువ చె అట్లాకి అంత లేవు అన్ని చిన్న చిన్న ఉన్నాయి ఎక్కువ
ఆ ఇప్పుడు అంటే సీజ జన్ కాదు కదు ఇప్పుడు ఇంకా స్టార్టింగ్ కదా మార్చ్ కదా ఏప్రిల్
పూజ వస్తుంది అప్పటి సమ్మర్ వరకు మంచిగా మ్యాంగోస్ వస్తాయి
అవును ఉమ్ మే వరకు చాలా వరకు వచ్చేస్తాయి కానీ అప్పట్లు ఏంటంటే ఇంట్లో చెట్టుకు అవే ఎక్కువ తినేవారు కానీ ఇప్పుడు చాలా మంది చెట్లు ఎవలు పెంచుతారు ఇంట్లో అసలు చెట్లే లేవు అందరు బయటినుంచి తెచ్చుకోండి తింటున్నారు ఫిష్యుమి అంటే పౌడర్ నేసి పండు ఇస్తారు కదా వాటిని అందరు అవి అవి మాత్రమే చాలా మంది తింటున్నారు అవి చాన వరకు కూడా అంత హెల్తీ కాదు వాటి బదులు ఇంట్లో చెట్టు చెట్టుకాయలు ఒకటో రెండో తినడం బెటర్ అనిపిస్తుంది అవి మళ్ళీ టేస్ట్ కూడా అంత ఉండనే ఉండవు
అండి ఇ్లిక్ టేస్ట్ అప్పర్లిక్ కుందట్యాలేదు మేడం
చప్ప చప్ప ఉ ఇక చిన్నప్పుడైతే మొత్తం మీ ఇంటి దగ్గర చదివిండేది మీము మట వ చాన చాలా తక్కువ ఇగ ఇంటి దగ్గర చెట్టు ఉండేది మ్యా అమ్మమ్మ వాళ్ళకి ఇంకా కాద్ ఏ ఫ్రూట్స్ ఫుల్ గా తినేది మేము మ్మ్ మనం తెంపి నార్మల్గా గడ్డిలో వేసి పండ పెడతారు కదా
అవునునవును
అట్లా ట్రై చేసేది మేము కూడా అట్లనే ఒక బుట్టలు వేసి అందులో గడ్డి వేసి పండ పెట్టేది అవి పండినాక చాలా టేస్ట్ ఉండటి మళ్ళీ చాలా అంటే నాచురల్ గానే వాటికి మందులు అవి ఏమ్ వేయ్యం కదా చాలా వర్కు చాలా స్వీట్గా చాలా బాగుండేది అవే ఎక్కువ తినేది ఇప్పుడు అసలు ఒక రెండు మూడు ఫ్రూట్స్ తిన్నగానీ మళ్ళీ మనకు హీట్ వచ్చెస్తాంది, ఫేస్ మీద పింపుల్స్ అంత ఏదో ఒకటి అయితేనే ఉంది. ఆన్ చేయ్ మంచి ఫ్రూట్స్ వస్తలేవు అప్పట్లాగా మొత్తం అంతా హైబ్రేట్ ఫ్రూట్స్ మొత్తం మందులు పౌడర్స్ వేసిన ఫ్రూట్స్ ఎక్కడ చూడి
ఇమధ్యంత బాగా ఉండట్లేదు ప్రూట్స్
మ్మ్
సమ్మర్ లో ఇప్పుడు వాటర్ మిలన్స్ బాగా వస్తాయి చేసారా
ఆ ఈ మధ్య బాగా తిన్నాము వాటర్ మిలన్స్ మేము బాగున్నాయి అంటే ఆ దాంట్లో రకాలు ఉంటాయి కదా బ్లాక్ గ్రీ డార్క్ గ్రీన్ లైట్ గ్రీన్ వాటర్ మిలన్స్ చాలా వరకు డార్క్ గ్రీన్ ఎ స్వీట్ ఉంటున్నాయి. కొన్ని లైన్స్ లైన్స్ ఉండేటివి ఇప్పుడు కొత్తగా అసలు వాటర్ మిలన్స్ లో చాలా టైప్స్ వస్తాన్నాయి చూ
అవును ఎల్లో వాటర్ మిలను తొమ్మిది
ఉ ఎల్లో అని ఆ రెడ్ బయట ఏమో ఎల్లో లోపల రెడ్ లోపల ఎల్లో బయట వేరే గ్రీన్ అలాంటివి చాలా వరకు వస్తున్నాయి. చాలా వరకు అందరు కొత్త
మరి టేస్ట్ కూడా బాగుంది అంట నార్మల్ వాంట వాటర్ మలన్ కంటా ఎల్లో వాటర్మెెలన్ టేస్ట్ ఎక్ స్వీట్ ఉంద అంట కొద్దిగా
అవునా న అంటే నాకు తెలిసినందుకు తెలిసిన వరక అయితే అది పుల్ల పల్లగా అట్లుందని చెప్పారు
నార్మల్గా నేను ఇన్స్టాలో వాటిలలో రీల్స్ చూస్తూ ఉంటే లైక్ చెప్పారు లైక్ ఎల్లో వాటర్ మిలన్ అంటే టెస్ట్ బాగుందిని చెప్పేసి మేము ఎప్పుడు ట్రై చేయలేదు ట్రై చేయాలి
అవునా
నార్మ్ ల్గ మాల్స్ లల్లో రిలయన్స్ వెళ్తుంటే ఉంటాయి గాని ఎప్పుడు తీసుకోలేదు
ఆ బాగుంటాయి రిలయన్స్ లో టేస్ట్ చాలా బాగుంటాయి అంటే ఎట్లా అంటే మంచిగా స్వీట్ ఉంటాయి కంపల్సరీ స్వీట్ ఉంటాయి స్వీట్స్ కూడా అంత ఎక్కువ ఉండవు మళ్ళీ దాంట్లో అసలు స్వీట్సే సరిగా ఉండవు ఎక్కువ మళ్ళీ స్వీట్ ఫుల్ స్వీట్ ఉంటాయి మేము కూడా చాలా వరకు తీసుకుంటాం బయట ఇప్పుడు బయట తెచ్చినాయి ఈ మధ్య చాలా వరకు బయటనే తెచ్చాము తెచ్చినప్పుడు అన్ని కూడా చాలా వరకు స్వీటే వుంట్ బాగుంటన్నయి అ మ్మ్
సరే ఐతే
సరే అండి